ఓ
మనము మొన్న ఎక్స్కర్షన్ గురించి మట్ లడినమ్గ గుర్తుందా
ఆ గుర్తుం
ఆ అదే మన కాలేజి వాళ్ళు మొన్న ప్లాన్ ఏషిండ్రా అయి తె మరి మీక్కూడ చెప్పిండ్రు కదా
అవును
ఆ నేను వెళ్తున్నా మీరు వస్తున్నార ఎవరైనా అని మన దగ్గర నుండి ఎవరు వస్తలేరు అంట్ టే మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఆ అంటే మన కాలనీ నుండి మనం అంటే దగ్గర దగ్గర ఉంటాం కదా నువ్వేమన్నా వస్తున్నావా అని
ఏమో మరి అంటే మా క్లాస్ వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. డిస్కస్ చేసిన మోన్ న్న ఇంక కన్ఫమ్ అయితే చెయలేద్
అవునా
ఆ
ఆ ఎక్కడ అన్నారు ప్లాన్ ఎక్కడ ఏసిన్రు మనకు ఇంతకు ముందు అయితే వండర్లా హైదరాబాద్ అట్లా అని అన్నారు. కొన్ని దగ్గర తీసుకెళ్దామన్ అట్లా అని అవి నార్మల్ గ మనం చూసిన ప్లేసెసే కదా ఇంకెక్ ఇక్కడ నుంటే బాగుంటది అని మేము అనుకున్నాము. ఓ అయితె వాళ్ళ కన్ పాపం ఏం చెప్పలేదు ఇంకా మీ తోటి ఏమన్న చెప్పిన్రా అంటే మేము ఫైనల్ ఇయర్ మీరు సెకండ్ ఇయర్స్ కదా అందరు ఒకటేసారి తీసుకెళ్తారు కానీ మీ తో ఏమన్న చెప్పిన్రా అని
అంటే చెప్పినృ మొన్న అంటే వరంగల్ ట్రిప్కి ఎక్స్కర్షన్ కి వెళ్ళాము అనేసి సార్ వాళ్ళు చెప్పిన్రు. ఇంకా డేట్ కన్ఫమ్ గాలేదు. మనీ అంటే మని ఈచ్చు వన్నూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా పడుతది ట్రావెలర్స్ మాట్లాడాలి కదా అని చెప్పింది సార్ వాళ్
అవునా మీతోటి వనంగళ్ అనే అన్నారా
అ అవును
ఆ మా దొడ్
అంటే ఫస్ట్ ఆ ఫస్ట్ ఐ హైదరాబాద్ అన్నారు తర్వాత వరంగల్ అన్నారు మరి కన్ఫామ్ చెప్పలేదు సార్ వాళ్ళు ఇంకా ఎప్ ఎప్పుడు చెప్తారో మరి తెలీదు అడగ్ సరే సరే
మన సార్ వాళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తారు ఏం చెప్పారు ఏం లేదు కరెక్ట్ గా ఒక్కొక్కసారి మా ఇంత ఇంత మనీ పేయ్యాలనింటారు ఒకసారి మా ఇంత అంటారు ఒకసారిో ఇక్కడ ఒకసారి ఏ మాఅక్కడ అంటారు అదే ఏది కన్ఫర్మ్ కాదు
ఆ
ఆ ఇక్కడ కాకుండా ఇంక వేరే సైడ్ ఎక్కడన్నా తీసుకెళ్తే బాగుంటుండే ఇక్కడక్కడంటే మనం చూసినమే ఉంటాయి కదా
అవును
ఉమ మరి ఏమో ఉందో ప్లాన్ ఇగ ఒకసారి అడగాలిమరి సార్ వాళ్ళని కలిసి అసలు ఎక్కడ వెళ్తున్నారు ఏంటి కాని మనం వెళ్ళిన దగ్గరనే వెళ్ళాలి అంటే వెళ్ళి అవసరం లేదు కదా మళ్ళీ మళ్ళీ చూసిన ప్లేస్ చూడడం
ఆ కొంచెం ఎక్కడైనా దూరం ట్రిప్స్కి తీసుకెళ్తే బాగుంటది కానీ అంటే ఎవ్వరు కూడా వెళ్తాము అలానే అంత దూరం వద్దు అని చెప్తున్నారు మరి ఏం చేస్తారు
ఆ అంటే కొంచెం విలేజెస్ అదే అదే కొంచెం విలేజెస్ వాళ్ళు ఉంటారు కదా ఆ కొందరు పంపియరు కొందరు పంపిస్తారు అంత లాంగ్ అంటే మళ్ళీ మనీ ప్రాబ్లం కూడా ఉంటది కదా అందరం ఎలాగ ఉండరు కదా కొందరు మని ఉంటది అంటే నా నార్మల్గా ఉంటది అంటే ఉండవాలని ఉండదు అట్లా నార్మల్ గా కొంత అంత ఉండే అంత ఉంటంది కొందరికేమో మొత్తానికి అవసరానినికి ఉండది పని చేస్తేని అందుకోసమే ఒక్కొక్కరు వస్తారు ఒక్కొక్కరు రారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలి కదా ఆ
ఏమో మరింక కన్ఫర్మ్ అది ఇంకా అంటే కన్ఫర్మ్ చేయండి మనం ఎట్లా చెప్తాం మనీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా పడుతది మెంబర్ అని చెప్పిండు అంటే ఇంకా ఆయర కాధా వరంగల్ ఇట్లా ఏం కన్ఫమ్ గా చెప్పలేదు అన్నమాట్టు
ఉమ్ అంటే నువ్వు ఇంట్లో చెప్పలేదా ఇంకా
ఆ చెప్పలేదు చెప్పాలి
ఆ అంటే ఇంట్లో ఏం చెప్తారో తెలుస్తుంది కదా అంటే నే నేను వ థా నేను వెళ్తాను నేను అ కుంటున్నా ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో మన దగ్గరనే కదా మనం అట్లా ఉండొచ్చు అంటే కలిసి వెళ్ళొచ్చు మా ఫ్రెండ్స్ కుడా ఉన్నారు
అంటే కూడా ఆ మీరు ఉంటె కూడా ఉన్నారునుకో మా ఇంట్లో చెప్తే వాళ్ళు కూడా పంపిస్తారు
ఆ అదే అట్లా మనకు పక్కర వాళ్ళు ఉన్నారంటే ఇప్పుడు మన వాళ్ళె చేస్తరు ఆ మనకు గెలిసిన వాళ్ళు కదా పంపిస్తారు అట్లా తెలిసిన వాళ్ళు ఉం ఉన్నారు కదా అని అన్ కోసమే నువ్వు వస్తున్నావ మరి మీ క్లాస్ నీతో ఏం డిస్కర్షన్ చేసండ్రు ఏం చెప్పండ్రు అని
ఎందుకో మరి ఇంకా ఏం చెప్పలేదు అంటె రేపు ఎల్లుండి టూ డేస్ లో కన్ఫర్మ్ చేస్తారంట
అవునా
కానీ ఎవ్వరు కూడా రావడానికి చూడట్లేదు
చూద్దాం ఇగ అందరి తోటి మనము అందరు వస్తే మనం వెళ్దాము లేకపోతే ఏం లేదు ఇక మనం అయితే హైదరాబాదు వరంగల్ అంటే చూసిన ప్లేసెసే ఇం ఇంకా అదే కాకుండా ఎక్కడన్నా వేరే దగ్గర తీసుకెళ్ కెళ్తా అని అంటే ఇక ఎవరైనా ఒక ఫిఫ్టీన్ మెంబర్ ఫిఫ్టీ మెంబెర్స్ వస్తేనే తీసుకెళ్తారట ఫిఫ్టీ మెంబెర్స్ రాకపోతే తీసుకెళ్లరు ఇక ఫిఫ్టీ మెంబర్స్ అయ్యే అరకు మనం వెయిట్ చేయాలి ఇక అందరు వస్తే మనం వెళ్ళాలి ఏ లేకపోతే ఏం లేదు ఇంకేం చేస్తారు ఇగ
ఇగ వన్ ఇయర్ అట్లనే అయింది అంటే వెళ్దాం వెళ్దాం అన్నారు ఆ వెళ్దాం అన్నారు మళ్ళీ ఎవ్వరు రారు రావట్లేదు అనేసి క్యాన్సల్ అయిపోయింది ట్రిప్పు
అవును మన కాలేజీ వాళ్ళు ఎప్పుడు అట్లనే చేస్తారు వెళ్దాం వెళ్దాం అంటారు ఎటు తీసుకెళ్లరు లాస్ట్ కి అటు ఇటు పోయి మన పక్కకి ఏదో ఒక ప్రాజెక్ట్ దగ్గర్నో లేకపోతే ఎక్కడన్నా వాటరు బోటింగ్ ఎక్కడ్నో ఒక దగ్గర తీసుకుపోతరు అయిపోయింది దగ్గర దగ్గరనే ఫినిష్ చేసి వచ్చేస్తరు
అవును
ఈసారి చెప్పాలి సార్ వాళ్ళకి ఎట్టన్న జేసి సార్ మంచి ప్లేస్ కి తీస్కెళ్ళండి అని
అంటే వా ఎవ్వరు రాకపోతే సార్ వాళ్ళు కూడా
కరెక్టే గాని మనం చెప్పాలి గదా ఇప్పుడు ఎప్పుడు కూడా ఎళ్ళం గదా ఇప్పుడు మనము కాలేజ్లో ఉన్నప్పుడే వాళ్ళకి చెప్తాం గాలేజీ అయిపోయినంక మనము మళ్ళీ ఎక్కడ ఎళ్తము
సార్ వాళ్ళు గూడా ఒప్పుకుంటారు
అదే అదే మేము చెప్దాం అనుకుంటున్నాము మ్ చెప్దాము కొంచెం బడ్జెక్ట్ కూడా తక్కువ ఉండేలాగా కొంచెం మంచి ప్లేస్ దగ్గరైనా మంచిదే కానీ కొంచెం మంచిగ ఉండాలి ఇగ చూడని ప్లేసెస్ ఉంటాయి కదా అట్ల
ఆ అవును
నన్ చేద్ ద్దాం మనం కాలేజికి వచ్చిన తర్వాత
ఆ
ఆ మీ కుక్క అరుస్తున్నదిగద
ఆ మా కుక్క అరుస్తది ఇంగ ఎవరు వచ్చినా అది చూస్తూనే ఉంటది ఎవరిని గేట్ లో లోపలికి రానియ్యది దానికి కొంచెం ఇట్ల నీడ కనప పడ్డ కూడ మొత్తుకు
ఆ చెప్పినావ్ గదా మొన్న అదే
ఆ
సరే మరి బాయ్ కుక్క అరుస్తుంది ఇక్కడ ఏం వినపడది నేను బయటికెళ్ళున్నా నువ్వు ఇంట్లా ఉన్నావా
అవును
ఆ సరే మరి బాయ్
ఆ సరే బాయ్
హ్మ్ రేపు అయితే ఎల్లేటప్పుడు